రోజు వారి పనులు, హలో ఇప్పుడే తిన్నాను నేను నువ్వు తిన్నావా.
ఇంత లేటా.
ఆ ఈరోజు. కొంచెం ఫెస్టివల్గా. దా సో లేట్ అయింది
అవునా ఏం వర్క్ చేయలేద మరి ఫటాఫట్ చేసేయలా ఉమ్
నము ఇగ అందరు ఇంట్లో ఉంటే కొంచెం లేట్ అయితది ఇగ
అవునా తిన్నామండి తిన్నారా ఆల్ విస్ మిక్ సుడు వెజిటేబుల్ కర్రీ
అవునా
మీది
నేను బగా ర అండ్ పన్నీర్ చేసు కున్నాం ఈరోజు
అవునా
హూ
డైలీ ఏం చేస్తారండి మీరు
ఆ డైలీ ఇకా లేవడం పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడం ఇ ఇవ్వే అయి తయి రోజు పనులిగా
ఆ ఆ
మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు అం తా అయిపోయింద పని
ఇంకొక పెండింగ్ ఉందండి
ఏముంది
అవి ఏమంటారు బా బొబ్బట్లు చేయాలి
మీకు వచ్చా చేయడం
ఆ వచ్చండి మీకు వస్తాయా
ఆహా రాదండి ఎలా చేస్తారు ఒక్కసారి ప్రాసెస్ చెప్తారా నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను
చేస్తారా మీరు
అవును
ఎలాగంటే పప్పు సెనగపప్పు ఉంటది కదా నానపెట్టాలి మార్నింగే లేసి ఒక టూ త్రీ అవర్స్ నాంతే సరిపోతది తర్వాత కుక్కర్ లో వేసి పప్పు ఉడికించా టూ త్రీ విజిల్స్ పలుకు ఉండద్దున్నమా ట దానికి
ఆ
అది పప్పు ఉడికేలోపు మనం పిండి నానబెట్టుకోవాలి గోధుమ పిండి గాని మైదాపిండి గాని
ఆ
నానబట్టుకొని పక్క ఉంచుకోవాలి అది తప్పు తీసి నాలెడ్జ్ వస్తుందండి నాకు
ఆ చెప్పండి ఆ చెప్పండి ఇ
వినిపిస్తుంది గానీ పక్క నయిస్స్త అండి
ఆ కొంచెం చిన్న పిల్లలు వీళ్ళు గాడిది పిల్లల మతుకుంటున్నారు
హు
చిన్నపిల్లలు చాలా మంది ఉంటారండి మా లైన్ లో ఇవాళ హాలిడే కదా ఎటో ఇటు తిగుతున్నారు అల్లారల్ చేస్తున్నారు
ఓకే ఓకే
ఊ చెప్
ను నకు నా ఆ పిండి పిసుకుతున్న తర్వాత అ యి ప పోర్ గ ఉన్నదా దాన్ని కొంచం మారబెట్ నేను వటర్ అంతా పోవాలి
ఆహా కొంచెం నాయిస్ వస్తుంది అంత చిన్న పిల్లలు ఉన్నారా మీ ఇంట్లో కూడా
హలో
ఆ చెప్పండి ఏడుస్తున్నారు ఎవరో
ఆహా మా బాబు అండి చిన్నబాబు
చెప్పు ఏమైంది
ఆ
అ
హలో
మీరు ఇ ఇట్ పూరీ లెక్క డీ ఫ్రై చేస్తారు లేదే చపాతీ లె
ఆ నేతి బొబ్బట్లు చేస్తాం ఆ ఆ కచ్ మా అమ్మే తెచ్చిందండి నాకు మీరు చెయ్యరా అండి మమీ చెయ్యద మీకు మీ మీరు ఎలా చేస్తారు
హా మా మమ్మీ కూడా సేమ్ అలానే చేస్తది ఏంది శషనగ పప్పుు తోటే గోద పిండి తోటే చేస్తది చేసి ఇట్లా పూరీ లెక్క చేేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తుంది
అవునా
ఎక్కువ మంది ఇట్ల పెనం మీద చపాతి లెక్క చేసి కాల్చు కుంటారు కదా ఇక మా అమ్మ ఎప్పడుండో ఇక అట్లనే చేస్తది పూరీ లెక్క అలా కూడా బాగుంటది ఇలా కూడా బాగుంటది
ఉ
ఆ మీరయిపోయినాయ మరి తి
లేదండి ప్రిపేర్ అవుతున్నాయి చెయ్యాలి ఇంకా మా పిల్లలు ఏడుస్ చున్నారు
అందరు ఎక్కువ మార్నింగ్ టైమ్ లోనే చేసుకుంటారు
అవునండి అంటే కొన్ని చేసి నైవేద్యం పెట్టాను దేవునికి ఒక టూ త్రీ త చేసి మనకి చేయలేదు ఇంకా ఉ
ఇంకా ఏం చేస్తున్నరండి మరి
ఉ ఉ
ఇంకా ఏం చేస్తారు మీరు ఖాళీ టైం లో మీకు ఖాళీ పనులన్నీ అయిపోయాక ఖాళీ దొరికితే ఏం చేస్తారు అంటే మిషన్ అలాంటివి ఏమనా నేర్చుకుంటున్నారా ఆహా
భారతం భవద్గీత అవునండి ఇష్టం డైవషనల్ గా ఉండడం ఇష్
అవునా మీ బాబు కూడా అలవాటు చేస్తున్నార అవన్నీ మనయన ఇష్టపడతాడా చదువుతాడా
ఆ అన్ని శ్లోకా కూడా చెప్తాడు మా బాబు
అవునా గ్రేట్ అయితే మరి
బాబుకే బ్లూకి హలో మా బాబు కొంచెం ఇలా చేస్తున్నానతే చూస్తున్నా
పడుకోలేదా ఈరోజు ఇంకా
ఇవెళ హాలిడే కదా
ఆహా
ఊహు మీరేం చేస్తున్నారు
ఏం లేదండి కాలి దొరికితే కొంచెపు అలా పడు కుంటాం రెస్ట్ తీసుకుంటాం
అవునా
మీరు పడుకుంటారా ఇట్లా ఎప్పుడైనా
ఆ అనా నిదుర రాదన్నే ఎంట తా
మ్మ్
నిద్రొస్తే ఒకవేళ బాగా అలిసిపోయుంటె పడుకుంట లేకుంటే లేదు
అవునా నాకు డే టైమ్ లో పడుకోవడం బాగా అలవాటు త అవునండి ఇట్లా పడు నిద్ర వచ్చేస్తది
మీరు గ్రేట్ అనమాట కానీ అలా ఉంటే బద్ధకం అంటారు బద్దకస్తులు అయితారు ఉ
మీరు మిషిన్ ఇలాంటి ఏమైన్నా నేర్చుకో కున్నారా మిషిన్ కుట్టడం వచ్చా మీకు
ఆ వచ్చు అండి కొంచెం కొంచెం వస్తది ఇంకా పర్ఫెక్ట్గా రాదు నేర్చుకోవాలి ఇంకా
ఇప్పుడు మగ్గం వర్క్ వీటికి చాలా రేట్లు ఉన్నాయి బయట ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా
అవులీ కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ ఉహు
అవి నేర్చుకుంటె బెటర్ మనవి మనం కుట్టుకోవచ్చు మంచిగ
అవునండి
బై టే చాలా రేట్లు చెప్తున్నారు చిన్న వాటికి కూడ బాగా ఫైవ్ తౌసండ్, సిక్స్ తౌసండ్, సెవెన్ తౌసండ్ అలా ఉన్నాయి ఒక బ్లౌజ్ కుట్టియ్యాలి అన్నా కూడ
మగ్గం వర్కా
ఆ
అవునవును
ఇగ డిజైన్ బట్టి రేట్ చెప్తారు గానీ ఇగ అన్నీ అలానే ఉన్నాయి ఎక్కువ
అవునండి
ఈవినింగ్ టైమ్ లో మీ లైన్ వాళ్ళు బయటకి వెళ్తారా, అని మాట్లాడుకుంటారా లేకపోతే ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటరా.
బయటికి వెళ్తామ అండి అప్పుడప్పుడు పార్క్ వెళ్తాము బయట ఉంటాము కొం సేపు న్ కొన్ని ఆ ఇండోర్ గేమ్స్ కూడా ఆడతాం
ఏం గేమ్స్ ఆడుకుంటారండి అందరు కలుస్ ఒకవేద
సంథింగ్ ఎలా చెప్పాలి మ చిట్టిలా ఆడుకోవడం కానీ ఆ ఇట్లా గ్లాసెస్ పెట్టడం గాజుల అ అన్ని అంటే క్లంజీగా ఉంటే ఒకటే కలాసి ఎరడం
ఆ
ఆ ఇంకా ఇట్లా ప స్ట్రాప్ పుల్లా ఉంటాయి కదాా ఊదడం ఇట్లా బబుల్స్ ఆ సథింగ్ సంథింగ్ మీరేమ మీరేం చేస్తారంండి ఫ్రీ టైమ్ ను ఈవినింగ్ టైమ్
మేవ టీవీ చూస్తాం ఏంటంటే అప్పుడప్పుడు పార్క్ వెళ్తాం మాకు కూడా దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి అలా పార్క్ వెళ్ళొస్తాం ఈవినింగ్ టైంలో
హ
మీటిటీ తాగుతారా అండి టేక్ ఆఫ్
నను నిమ్మకాయలు బత్తేది
అయ్యో ఎందుకు
ఇష్టం ఉండదు చూడం బయటికి వెళ్ళిన ఊరికెళ్ళిన టీవ అంటే కంపల్సరీ ఉంటది సపోజ్ వేరే ఉంటది మన బెల్లం టీ ఎలాంటి సమ్థింగ్ సమ్థింగ్ ఉంటాయ్ అది తాకుంటేమో తల నొస్తుంది వస్తది నాకేమో పడదు అట్లా ప్లస్ ఇంకా స్వీట్ పడదు సో మేము టీ తాగము
మరి చేయడం వచ్చా ఎవరైనా వస్తే
ఆమ సూపర్ జేస్త ఎండ సూపర్ హైలెట్ ఉంది ఇంట్ల జేస్తనే ఉంటా నేను
అవునా మీరు తాగరు గాని చేస్తరా
యా యా మా ఇంట్లో వాళ్ళు అందరు తాగుతారు నా అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే తాగుత మా ఇంట్లో వాళ్ళందరు తాగుతరు నేన్ పాలను
హుమ్ హు ఆ మేము తాగుతాం టీ తాగు మా ఇంట్ల అందరం
ఆ మీకు ఇష్టం అనుకుంటా చాలా
చాలా అని లేదు గాని తాగుతా నార్మల్గా ఎక్కువ తాగను మరి ఒక్కొక్కరు అయితే మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు తాగుతారు కదా డైలీ ఆ అలా ఏం తాగానే పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి తాగుతాం
అవునా అంటే తాగుత తాగుతారు కదా
ఆ తాగడం అయితే తాగుతా
హుమ్
స్నాక్స్ ఏం చేస్తున్నారు మరి ఈరోజు
ఈ రోజు హోల్ పండగ కదండి
ఆ ఏం లేదా
అవేమో బోట్లో అయితవి అవే ఏమి
ఆహా
మీరు
మాకు గుడా ఏం లేదు ఇగ అంటున్నారు తర్వాత చేయండి
ఓకే అండి
ఓకే అండి బాయ్